ఏం లేదండి మీరేం చేస్తున్నారు
తున్నా అండీ
ఆ వినిపిస్తుందండి చాలా బాగా
ఏం లేదండి ఎలా ఉన్నారు
బాగున్నాదండి ఈరోజు క్లైమేట్ సారీ ఈరోజు వాతావరణం చాలా బాగున్నది కదా అండి
అవునండి
ఆ నైటు మా రాత్రి చాలా వర్షం కొట్టిందండి నాలుగు గంటల సమయం నుంచి ఆ తెల్లారి ఉదయం ఏడు గంటల వరకు చాలా వడ్టిందండి వర్షం
వాళ అయితే విపరీతంగా వచ్చిందండి నేను పడుకున్న దానికి మా ఇంట్లోకి వినిపించిందండి మొత్తం చెట్లు గడం అది ఇది ఘోరం గాలిచ్చిందండి ఎండాకాలం అసలు ఇట్లో అవుతుందా అండ అసలు
ఆ ఇది ఉగాది ముండు అట్లా అయితునంట అ కామనుభూతం అంట మా అమ్మ అమ్మా బగారు చెప్పింది ఆ ప్రతి సంవత్సరం అయితదంట
అవునా
ఉమ్
ఏమో లేండి ఘోర విపరీతంగా అవుకా కరెంటు పోలేదు గాని మిగతాద అంతా అయిందండి
కరెంట్ రోజు ఇప్పుడు పో వాషం మడడం వల్ల రోజు వెళ్తుంది విద్యుత్ అసలు విద్యుత్ సాహ సేఖ వాళ్ళు అసలు మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళే లేదు
అవునా అండి ఎందుకంటే మీ దగ్గర్లో ఉన్న వాళ్ళకి చెప్పలేదా అండి
చెప్పాము కాని వాళ్ళు చెట్లు పడ్డాయి అవి పడ్డాయి ఇవి పడ్డాయి అని తప్పించుకుంటాం తప్ప పనులే ఏం చేస్తాలేదండి
ఉమ్ హ్మ్మ్
కాకపోతే ఇలా కరంటట్ పవర్ తీసుడు వల్ల ఆ మ ఇంకా మన అందరితోటి ఫోన్స్ చార్జింగ్స్ లేకపోయినా గానీ చాలా అందరితో మాట్లాడు మాట్లాడడం చాలా మంచిగా అనిపిస్తుందండి
పోతున్నారండి అవి లేకుంటే ఎంత ప్రశాంతంగా ఉంటదండి మన పాత రోజులన్నా ఇస్తాయండి మళ్ళీ
ఉమ్ మళ్ళా రాత్రి సమయంలో తీసులు కాబట్టి చాలా బాగుంటుందండి అందరు తిన్నాక తిన్నాక అందరు బయటకి వస్తారు కదా
అవి చూడ్డం వల్ల కళ్ళు కూడా కరాబ్ అయితాయండి
ఆ అవునవును
అదే అండి ఇప్పుడంతా ఇలానే ఉంది
మీరు ఎన్ని గంటలు చూస్తదా అండి ఫోను
నేను చూడనండి ఎక్కువ ఎవరన్నా ఇట్లనే స్నేహితులు కాల్ చేతే మాట్లాడతాను ఏమన్నా అవసరం అయితే పెట్టుకుంటా అంతే అండి ఏమన్నా
అవును రేపు ఉగాది కదా మీ ఇంట్లో ఉగాది పండుగ చేసుకుంటారా
చేసుకుంటామండి రేపు బొబ్బట్లును, ఉగాది పచ్చడా కంపల్సరీ కదండి
ఆ మేము మావాలు మా చుట్టాలు అందరం కలిసి మే చేసుకుంటాం మాది పెద్ద కుటుం కుటుంబం అండి
అవునా ఉమ్మడి కుటుంబమా అండి మీది
చాలా పెద్దది ఈ ఈరో పండగలు, పండగలు వస్తే అందరం కలిసి ఒక కాడ ఒకటే ఒకక్కటే పొయ్యి మీద వేసుకుంటాం అండి పెద్ద గంజి వేసుకోండి మళ్ళీ అందం కలిసి చేేసుకుంటాం
అలా, అలానే మంచి ఉంటదండి అందరు కలిసి చేసుకుంటే
కానీ కొన్ని చిన్న చిన్న లొల్లిల వల్ల పట్టించుకుంటలేనండి చిన్న చిన్న ఇష్యూ ఒక అలా
అవి ఏం పెట్టుకోకండి ఇప్పుడు ఎవరు ఉంటున్నారండి అసలు ఉమ్మడి
ఆ ఏ ఏమున్నద మొత్తం అంటే అమ్మాయిలు చేపట్టి మొత్తం నాశనం అయితరండి అమ్మాయిలకు ఇంకో అమ్మాయిలకు పడుడు కష్టం కదా అండి
అవునండి వాళ్ళయితే అసలు ఏదో అను కుంటారండి చిన్నదానికి కూడా పెద్దది కొట్లాట పెట్టు
ఆ అవునండి ఒక్క అమ్మాయి తోటి ఇంకో అబ్బాయి తోటి ఉన్నాడని తెలిసి కూడా ఇట్లా ఆ ఆట పట్టించి ఇచ్చి మరీ దూరం చేస్తదండి
అవునండి, కానీ ఇళ్ళ వాల్ల గొడవలు జరుగుతాయి ఉమ్మడి కుటుంబం వల్ల వాళ్ళ వాళ్ళనే సంతోషంగా ఉ
ఉ కాదండి సం సమ్ కి ఆడ ఆడోళ్ల వల్లనే లోల్లులు అయితాయండి తెలుసా మీకు మీరు ఎప్పుడైనా లొల్లి పడ్డారా ఎవరితోటైనా
నేను పడనండి అవి పెట్టుకుంటే ఏమ వస్తందండి ఉన్నన్ని రోజులు మంచి ఉంటే సరిపోతుంది
అయితే మీకో విషయం తెలుసా నేను చదువుకునే టైంలో ఆ మా కాలేజ్ లో ఇద్దరు అమ్మాయిలు ఉండే వాళ్ళు
అవునా
ఆ వాళ్ళు అంటే నేను వేరే క్లాస్ లో ఉండేటోన్ని నేను అప్పుడప్పుడు వాళ్ళ క్లాస్ కి నార్మల్ గా కలుద్దాం అన్ వెళ్లేటోన్ అండి అట్లా ఫ్రెండ్స్ చేసుకున్నామని ఇద్దరు ఇద్దరు అమ్మాయిలు నాకు ఫ్రెండ్స్ అయ్యారు
వునా
ఏం చేస్ ఇప్పుడు వాల్ ఇద్దరికి ఇప్పుడు నేను వచ్చుడు వాల్ల వాళ్ళిద్దరికి మాటలు లేవు అండి ఇప్పు ఇంకో అమ్మాయి ఇంకో అమ్మాయి తోటి స్నేహం చేసి వీళ్ళిద్దరికి మాటలు లేకుండా పోయాయండి
అయ్యో మరి ఎట్లా అండి
ఇగా వాళ్ళ వాళ్లని ఇప్పుడు నేను మధ్యలో నేను పడి నా స్నేహం కూడా దూరం అయిపోయిందండి
మీరేం చేసారాండి వాళ్ళు వాళ్ళు గొడవ పెట్టుకుంటే
ఆహా నేను అన్ని పుల్లలు పెట్టుకుంటా మాక ఒక్క కాడ ఉండలే కదా అండి అన్ని పుల్లలు పెట్ పెట్టుకుంటా వాలనీళ ఇక్కడ మాటలు అక్కడ అక్కడ మాటలు ఇక్కడ చెప్పుడం వల్లనే అయిదండి నా వాళ్ళు చెప్పి కాబట్టి నేను చెప్పానండి వాళ్ళ వల్లనే నాకు ఇట్లా అయిందండి నా తప్పు ఏం లేకపోయినా గనీ అట్లా అయిదండి
హు హు ఏమోలే డి ఈ రోజులా ఎవరెప్పుడు ఎట్లుంటున్నారో అర్థమయితలేదు మీకెందుకండి ఇంకా
మీరే చెప్పండి మీరే చెప్పండి ఇప్పుడు ఆ ఒక అబ్బాయి అనే వా పక్క క్లాస్ వెళ్ళి మాట్లాడితే ఎలా ఉంటే చెప్పండి అండి వాళ్ళకి కొంచెం ప గట్టిగా ఉండాలి పద్ధతిగా ఉండాలని ఉండకుండా విడదీయాలని నే ఇట్లా ఎందుకు అనుకుంటానండి
అవునండి
ఊ
వాళ్ళు అలా చెప్పుకుంటారు ఇగా మీరేం చేస్త
ఆ ఉండండి ఇప్పుడు ఆ అమ్మాయికి ఇంకో స్నేహితురాలు వచ్చిందనీ ఈ అమ్మాయికి మండి వేరే అబ్బాయిని కోప్ప పడుతుంటే మళ్ళా నన్ను నా పైకే వేస్తే నేనే ఏం చేయ్యాలండి
అయ్యో మీరేం చేసారండి మధ్యలో
ఆ ఇప్పుడు ఆ అమ్మాయికి ఇతనికికి మాటలులేవని మధ్య నన్ను లాగితే ఆ ఎట్లా ఉంటుందండి చెప్పండి అట్లానీ భయం ఉదయానికి అంటే ఒక ఎట్లా అంటే మీరు ఆ ప్లేస్ లో ఉండి మీరు ఒకసారి థింక్ చేయండి
అవునండి మధ్యలో మీరేం చేసారని మిమ్మల్ని ఇట్లా చేస్తున్నారు మరి
అది ఆమకు తెలియాల అండి ఆమేకు ఇంకో ఆమ ఉంటది ఆమకి కొంచెమైనా తెలువి తెలివి తెలివి లేదండి కొంచెం కూడా ఏమైనాంటే పిసపి వధురుడు పిసపిసా మాట్లాడడు అండి
అవునా మరి ఆ కొత్త వాళ్ళు వచ్చాక పాత వాళ్ళని అయితే వదిలేయద్దు కదండి వీళ్ళు ఇన్ని రోజులు ఉన్నారు కదండి
ఉబ్బి ఏ అట్లా అయిపోతుండ అండి ఏం చేయాలో అర్ధం కాక తలకాయా పట్టుకున్నా అంటే నేను ఎవరితోటి చెప్పాలనుకోవలో చెప్పుకోలేక నాలో నేనే కుళ్ళిపోతున్నా అందుకని మీతోటి మీతోటి చెప్పుకోవాలని అనిపించిందండి.
అట్ల ఎప్పుడు కుమిలిపోద్దండి ఎందుకంటే మన లోపల బాధని వేరే వాళ్ళ చెప్పుకు ఉంటేనే మనకు కొంచెం ప్రశాంతంగా ఉంటది
మీరే చెప్పండి ఇప్పుడు నేను మీతోటి మాట్లాడుతానే మ ద్దల్నే ఫోన్ కట్ చేస్తే ఎలా అనిపిస్తుంది ముఖం మీద కట్ చేస్తే ఎలా అనిపిస్తుంది అలా ఒక అమ్మాయి వేసి తినండి చాలా ట చాలా సాల్వ్ చేసింది అండి
ఆమె కేం వచ్చిందో అండి అట్లా చేయొద్దండి
నేను చాల మట్
మొహం మీద మాట్లాడను అని చెప్తే అయిపోద్ది కదండి మొహం మీద కట్ చేసి
ఆ మేము మళ్ళీ కాల్ చేసినా గానీ మళ్ళీ కాల్ చేయిన గాని చల్ లేకుంట ఆ ఇప్పుడు మన ఒక కనీసం ఇట్లా చెయాలా కదా అండి ఫోన్ అయినా మాట్లాడాలి ఇట్లా మా చే న్నారు ఎన్నిసార్లు చేస్తున్నాడు కూడా నేను తర్వాత చేశాను అండి ఒక్కో రోజు కనీసం మరి ఇలా చేశాడని ఒక్కసారి మన రిటర్న్ కాల్ మళ్ళీ తిరిగి కూడా కాల్ చేయలేదు అండి మళ్ళీ నాకు
అయ్యో ఆమెకి ఏమన్నా పని ఉందేమో అండి మరి
పని నాకు తెలుసు అండి అమ ఏం పని చెయదని అని అమ టీ నే ఇంట్లోనే ఖాళీగానే ఉంటుంది బోలుతోముకుంటూ ఆ ఎవలీ జీవితాలు నాశనం చేయాలి ఎవలితోటి అట్లా పెట్టుకోవాలని అట్లనే ఆమె ఉద్దేశం మొత్తం అట్లనే ఉంట దండి
ఎవరండి ఎవరి ఉద్దేశం
ఆహా వాళ్ళు అంటే మా ఫ్రెండ్ మా ఫ్రెండ్ళ్ ఉద్దేశం అంటే మా మేతురాలు ఉంటది కొంచెం లావు ఉన్ ఉంటదండీ ఆమెకి కొంచెం ఇకా కొంచెం బల్పు కూడా ఉంటుందండి. నేను ఎవల్తో షేర్ చేసుకోలేక అరే ఏం కాదండి. పర్లేదు దాంట్లో ఏముందండి నా లోపల ఉండది చెప్పుకుంటున్నా అండి చెప్పుకోవద్దా అండి మీతోటి కూడా.
చెప్పాలండి కానీ మరి పాపం ఆమెను ఎందుకండి అట్లా బల్పు అన్ మనంటరే అలా అనద్దు ఎందుకంటే మనం ఒకరిని అనడానికి లేదు కదండి.
మనం ఇచ్చే పద్దతిగా ఇయ్యాలి గాని ఆమ్మ కూడా మన మొత్తానికి తీసి పడ్ చేస్తే ఎట్లా ఉంటుంది మమ్ చెప్పండి మీర్
ఆమె మిమ్మల్ని ఎందుకు తీసిపడే వేరేట ఆమె తీసిందేమో అండి ఆమె ఎందుకు దిసిందండి
ఆహా ఇప్పు కోపం వస్తే ఎట్లాంటదండి ఇప్పుడు వాళ్ళక్ కోపం మన మీద తీస్త్ మనకు ఎట్లా అనిపిస్తాదండి. ఆ అమ్మాయి ఎవల్లో కొత్త స్నేహిత్ ఇటు రారా వచ్చావ అని మీరు నన్ను కూడా అట్లా చేస్తంరా అండి మీరు అంటే మీరు కాదు తను.
ఎట్లా అనిపిస్తది చెప్పండి
అది కూడా కరెక్టేనండి కానీ అమ్మాయికి ఏమన్నా అనిపించిందేమో అండి.
తాయ్ అయినా అయినా ఆ అమ్మాయికి అయినా ఆ అమ్మాయికి అయిన నేను చ త్రీ టైమ్స్ కాల్ చేసిన గాని మూడు సార్లు కాల్ చేసే గా గానీ ఆ పట్టించుకోలే లే ఆమెకు ఏం పని ఉండదు అంటీ తినుకుంటూ ఉంటది ఇప్పుడు రంజాన్ నెలా అండి
ఆ
రంజాన్ గాదా ముస్లిం వాళ్ళు హాలిమ్ ముస్లిమ్సు లేదు లేద అంటీ ఇప్పుడు రంజాన్ గాదా ముస్లిం వాళ్ళు హలిమ్ చేస్తారు. తెల్సా మీకు అరి అరి త అరి అయ్యో మీకు కూడా ఇష్టమా అండి
అవునండి చ్ లేదండి
అయ్యో ఓకే అయితే ఆ అమ్మాయికి ఆ చెప్పాను మే ఆ పందిలా తింటదండి. ఇప్పడికి వాళ్ళు ఎవళ్లు ఎవళ్లు ఇయక పోయినా గాని పోయి తీకచ్చుకొని డబ్బులు పోయి పెట్కని తీసుకొచ్చుకొని పందిలా తింటాదండి మీకు తెలుసా ఎట్లా తింటాదో అవునండి. కాకపోతే అప్పుడప్పుడు నాకు వీడియోలు కూడా పెడతాదండి.
అవునా అండి
ఇష్టం అని అట్లా ఊరిస్తరండి తెల్సా అండి మీక్ గో కాకపోతే మంచి కాకోతే చాలా మంచి అమ్మాయి అండి అప్పుడ అప్పుడు కొంచెం పిచ్చిదాని లెక్క చేస్తాది. అది మ్యావు అప్పోట్లా పాత కాలంలో ఆ మెడల్లో పురుగు మెస్తుంటాది అని అంటది కదా అండి.
అవునండి
ఆ అసంతలో రకమ అండి దానికైనా పురుగు గాదు దుంగపోతు లాంటి ఇట్లా మెరుసుస్తుంటాది అప్పుడు అప్ ప్పుడు అది నేను చెప్పలేనండి నేను మీతోటి చెప్పుకోలేకపోతున్నాను గాని అలా అలా పైన పైన చెప్పుకోలున్
అవునా అదే లేదు లేండి ఆమెకి ఏమన్ పిచ్చి మాట్లాడట్లేదు మీరు దాన్ని పట్టుకొని అలా చేయడం తప్పు కదా అండి.
ఆ అవునండి కాకపోతే నాకు నేను అప్పుడప్పుడు అనిపిస్తున్నా అండి చిన్నప్పుడే ఆమె పచ్చమై పోతే బాగుండు అప్పుడే బాగుండు అనిపిస్తాది గానీ. ఏమో అండి ఇగా దేవుడు రాసిన రాత మధ్యలో ఇప్పుడు కలిపాడండి. కాకపోతే నేను క్లో దగ్గరయినా మనిషికి దక్కనప్పుడు అప్పుడప్పుడు. కాల్ చేస్తదండి మాతోటి మాట్లాడనీకి చిన్నప్పటి నుంచి అంత ఇంకొంచెం మా స్నేహం ఇంకా గట్టిగా ఉంటది కదా?
ఆ అవునండి కానీ మీకు స్నేహితులు బాగానే మంది ఉన్నారు కదండి ఆమె లేకపోతే ఏంటండి.
నాకు స్నేహితులు చాలా మంది ఉన్నారని నేను ఎప్పుడ్ చెప్పానండి.
అంటేర్ నేను చూస్తాను కదండి అట్లా.
ఓహో అంటే మన మాటలతోటి ఇటు వింటున్నారా?
ఆ అంటే నేను చూసానండి రెండు మూడు సార్లు మీ స్నేహితులతోటి మీరు చాలా బాగుండే అప్పుడు
అ ఆ ఏమో అండి అప్పుడు అంటే చిన్నప్పుడు అలా అయిపోయిదండి. ఇప్పుడ్నేఏదో అట్లా ఉన్నా అంటే ఉన్నా అండి దేవుడు ఉంచిండు అంటే ఉంచిండు ఎప్పుడు రేపటి రోజుల్లో రేపు పొద్దునగల్లా ఉంటానో పోతనో అ అగో చెప్పలేమండి వీళ్ళు చే చేసే